హ లో
వినిపిస్తుందా
అఓ
హలో నమస్తేనండి హలో
బ స
నమస్కారం
అ హలో
వినిపిస్తుంది మా హలో
దే ఏడ్చిన అండి బావున్నారా
హలో
మా హలో ఆ చె హలో
ఇప్పుడు వినిపిస్తుందండి మీకు వినిపించడం లేదా ఆ వినిపిస్తుంది
ఓకే ఎ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు బాగున్నా హలో
హలో హలో ఆ విని వినిపిస్తుంది మీకు వినిపించడం లేదా
వినిపిస్తుందండి
మ్ నమస్ స్తే నండి
ఏం నమస్తే అండి బాగున్నారా అండి హలో
తే
హలో ఆ నమస్తే అండి బాగున్నారా?
నమస్తేనండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు
ఆ మేం బాగున్నామండి
ఓకే ఏం చేస్తున్నారండి
మేమ్ బాన ఇప్పుడే వంట అయ్యిందండి ఖాళీగా కూర్చున్నాము మ్ మీరు అండి
అదే నేనోదో ట్రై క్స్ గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నానండి హలో నేను వచ్ ట్రిప్ ప్స్ టెంపుల్ కి వెళ్ళామండి మొన్న అరుణ అరుణాచలానికి
చలం టెంపుల్ వెళ్లారా ఆ ఉమ్ మీరు ఒకటేనా
లేదండి ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాము ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాను
ఎంతమంది
ఆ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఎనిమిది మంది అండి
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందా అండి మీకు క్లారిటీగా
హలో బ్రేక్ బ్రేక్ అవుతుంది మీ వాయిస్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా
ఓకే ఇప్పుడేమన్నా క్లారిటీగా ఉందండి మీకు
మా వాయిస్ బాగా వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుందండి మీరు బ ఆ లోపల ఇంటి లోపల ఉన్నారాండి
హలో బ్రేక్ అవుతుంది అసలు సరిగ్గా వినిపించడం లేదు
అవున హిప్పుడు
ఇప్పుడు ఓకే కొంచెం నెట్వర్క్ ఉండే చోటుకి వెళ్ళండి
అవునా అండి
ఇప్పుడు ఓకే ఆ ఇప్పుడు కే అండి
అవునండి ఓకే ఏం చేస్తున్నారండి
ఆ ఇప్ ప్పుడే వంట అయ్యింది ఫ్రీగా కు చున్నాము ఊ
అవునా అండి నేను అదే అరుణాచలంకి ఎళ్ళాం కదండి దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నా ఉ ఊవునండి బాగుంది అంత అక్కడ తమిళనాడు కదండి
ఉమ్
అ
అవునా మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు
నేనొచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి టెంపులు ఎక్కువ శివుని టెంపుల్సే ఉన్నాయండి అక్కడ
అవునా బాగా బాగా వెళ్లండి వచ్చారండి ఫ్రెండ్స్
ఆవునండి గిరి ప్రదక్షన్ చేయాలి పద్ పద్నాలుగు కిలోమీటర్లు వాక్ అ వాక్ చేయాలండి పద్నాలుగు కిలోమీటర్లు అది కొండ చుట్టూ కొండ చుట్టు తిరగాలండి వన్స్ సో అదియిపోయిన తర్వాతనే మనము దర్శనానికెళ్ళాలండి హు అ అ ఇప్పుడొచ్చేసి ఒక సెవెన్ మెంబర్స్ వెళ్ళామండి బాగుందండి ఆ గుడి అంతా
అవునా అండి
మీరు ఎప్పుడు వెళ్ళలేద అండి వీరు వీర
ఇప్పుడేమండి సడన్గా వెళ్ళారు ఏమన్నా
ఆ లేదండి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము వన్ ఇయర్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి
వెళ్లాలనుకో అనుకున్నారా వన్ ఇయర్ నుంచి ఉ మేము వెళ్ళాలనుకుంటున్నామండి కుదరడం లేదు శ్రీశైలంకి
తెలిసిన కాడ ఉంటే తీస్తావా
హలో
అవునండి హలో హలో
వినిపిస్తుందా
ఆ
మేము రీసెంట్ గా రీసెంట్గా తిరుపతికి వెళ్ళామా ఫ్యామిలీతో నేను మా హస్బెండు మా డాటరు
హ్మ్
ముగ్గరం వెళ్ళాం మండి ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నామా తిరుపతికి వెళ్దాం అనుకుని అసలు కుదరలేదు రిసే సెంట్గా వెళ్ళాము ఒక
మా పాప పక్కీ మొక్కున్నామా వెళ్ళొచ్చాము
హ్మ్ హ్మ్
హలో
హలో
ఇన్పిస్తుందా
ఆ ఇన్పిస్తుందండి చెప్పండి హలో
హలో
ఏమిస్తారు
వినిపి సుంద
అ విన్పిస్త్ చెప్పండి హలో హ వినిపిస్తుంది చెప్పండి
తిరుపతికి వెళ్ళామా మేము కూడా
హ్మ్ హ్మ్ హ్మ్ హలో హలో
పించడం లేదా
వినిపిస్తుందండి వినిపిస్తుందండి
హ్మ్ కొంచెం నెట్వర్క్ ఉండే చోటుకి వెళ్ళండి మీవాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుంది
అవునండి
ఆ
ఇప్పుడే విని
మేము స్పెషల్ దర్శనానికి తిరుప పతికి వెళ్ళామా వన్నియ వన్ ఇయర్ లో ప్ ఉండే ఉ ండే వాళ్ళకి బేబీస్ కి ఫ్రీ దర్శనం అని ఉంటుంది
ఉమ్
హలో అ సుపద సుపద దర్శ శనమని ఉ టుందా వన్ ఇయర్ లోపు ఉండే బేబీస్కి
పే చేసారండి దర్శనాని
ఉం ఆ దర్శనానికి కి వెళ్ళాల అని వెళ్ళాము మళ్ళీ వన్ ఇయర్ దాటిపోతే మళ్ళీ లే
ఊమ్
కె లేట్ అవుతుందా వెళ్ళ వెళ్ళికి చిన్న పాప కదా వన్ ఇయర్ లోపు అయితే తొందరగా అయిపో సి వెళ్ళామండి తిరుపతికి దర్శనం బాగా అయింది ఆ రోజు మేము వెళ్ళిన రోజే చానా వర వర్షము ఫుల్లుగా ఫుల్గా తడిచిపోయాము ఉమ్ అయినా దర్శనం బాగా అయ్యిందండి శ్రీవారి దర్శనం
టికెట్ తీసుకుని వెళ్ళారండి కొనుక్కొని ఆ ఎల్లామండి ఫ్రెండ్స్ తో పాటు
హలో
హలో అ గిరిప్రద క్షిణ చేయి చేయలేదండి హలో
మీరు తిరుపతికి వెళ్ళారా
ఆ వెళ్లామండి
వెళ్ళలేదా
వెళ్ళ లేదండి వెళ్ళలేదు
హలో
హలో
మీరు తిరుపతికి వెళ్ళారా
ఆ వెళ్ళమండి
ఎప్పుడు వెళ్ళారు మీరు
మేము ఒక టూ మంత్స్ బ్యాకే వెళ్ళామండి
టూ మంత్స్ బ్యాక్ వెళ్ళారా
అవునండి అవునండి ఫ్రెండ్స్ తోనే వెళ్ళాము
బాగా అంత ఫ్రెండ్స్ తో బాగా వెళ్తున్నారండి మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు
అవునండి మరి ఎప్పుడు అసలు వినలే ఊ
బగాయిందా అండి అప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ తిరుపతిలో
టూ డేస్ అండి
టూ డేసా మేము కూడా టూ డేస్ ఉన్నామండి
హ ఇంకా అండి
ఇంకా అక్కడ చుట్టు పక్కల ఎక్కడన్నా వెళ్ళారా చూ చూడ్డానికి
ఇస్కాన్కీ వెళ్ళామండి
ఎక్కడెక్కడికి వెళ్ళారండి
ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళామండి అక్కడ
అవునా మేమ్ వెళ్ళాల అనుకున్నామండి పాపతో కుదరలేదు వెళ్ళడాని కి ఊ చిన్న పాప కదా అందుకనేసి దర్శనం చేసుకుని వచ్చేసాం నైట్ ట
అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఎక్కలేదండి అలిపిరిమెట్లు శ్రీవారి మెట్లు ఎక్కలేదండి
లేదండి ఎక్కలేదండి పాపతో కాదు ఆనేసి ఎ ఎక్కలేదు నెక్ నెక్స్ట్ టై వెళ్ళిన ప్పుడు ఎక్కాలి ఎప్పుడైనా ఉ మీరు మీరు ఎక్కారా అండి మేట్టలు మే ట్లు
ఓ అండి
ఊ ఎంతసేపు పడుతుందండి మెట్లు ఎక్కడానికి
ఒక ఫైవ్ అవర్స్ పడుతుందండి
ఒ ఫైవ్ అవర్స్ఆ ఉ బాగా మెట్ల ఎక్కరండి ఫైవ్ అవర్స్ ర్స్
అవునండి డి ఇంకేమండి
ఫ్రెండ్స్ తో బాగా ఎక్క్కొచ్చు అట్లేండి బాగా మాట్లాడుకుంటూ బాగా కదా టైం పాస్ బాగుంటుంది ఆ అవునులేండి ఫస్ట్ టైమా వెళ్ళిండేది అప్పుడు
అవును అండి లేదండి అ
ఊ
సరేనండి సరే అండి ఉంటామండి హలో
హలో
హలో
ఉమ్ ఇంకేమండి
స ఇంకేం లేదండి సరే అండి ఉంటామండి మీరు మీ వ్యాలబుల్ థింగ్స్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు డి బాయ్ అండి ఉ